ఉమ్
హలో
హలో
నమస్కారం అండి ఆ నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి ఆ వినిపిస్తుందండి ఆ ఏం చేస్తున్నారండి ఆ ఇందాకనే తిన్నామండి మీరు అండి
మేము కూడా ఇప్పుడే ఇంకా తినలేదండి తినడానికి ఇగ టైము సిద్ధం చేసుకుంటున్నాం అన్ని
ఆ అవునా
ఆ ఇంకా ప్ర కృతి గురించి మీతోనే కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నానండి
ఆ అవునండి ప్ర ప్రకృతి చెట్లు
ఆ అలాంటివి మీరు ఎప్పుడైనా మొక్కలు నాటారా అండి
ఆ నాటుతానండి నేను వర్షాకాలం చాలా మోక్కలు నాటుతానండి ఆ మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు నిమ్మకాయ చెట్లు జామ చెట్లు ఇంకా సీతాఫల చెట్లు అయితేనండి మేము ఒక టి అవకాడోది ఉంటది కద అండి అవకాడో ఫ్రూట్ మేము తెచ్చుకున్నామండి జ్యూస్ చేసుకోనికి నార్మల్గా ఆ అదే అదే నార్మల్గా జ్యూస్ చేసుకోనికి తెచ్చుకున్నామండి అయితే నాకు దాంట్లో సీడ్ ఉంటది కదా నాకు అనిపించింది ఇది ఎందుకు వేస్ట్ గా పోనియాలి పెడితే చెట్టు అవుతది కదా అని నేను పెట్టానండి అది చెట్టు అయిందండి ఆ ఇంటి ఆ కుండీలోనే పెట్టానండి ఇంటి దగ్గర
అవునా కుండీలోనే పీనుకుందా
ఆ పీనుకుంది దానికి కొంచెం మొక్కచ్చా కా ఇట్లా చిన్నగా ఆకులు వచ్చాక మాకు బయట ప్లేస్ ఉంది అయితే అక్కడ పెట్టినాను ఆ ఇప్పుడు ఎంత అంటే ఒక ఆ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అయితే నేను మళ్ళీ దానిపైన చూసాను మరి ఎప్పుడు దీనికి కాత ఎప్పుడు వస్తది అని చూస్తే అది ఆ అదేంటంటే అది పెట్టిన మూడు సంవత్సరాలకే దానికి ఖాత అనేది వస్తదంట
ఆహా మీరు పెట్టి వన్ ఇయ ఒక సంవత్సరం అయింద అండి
సంవత్సరం కూడా కాలేదండి ఒక ఆరేడు నెలలు అవుతుంది అంతే
ఓ డ్రాగన్ ఫ్రూట్ నేను డ్రాగన్ చెట్టుని నేను ఈ రోజే చూశాను బస్ లో నుంచి చాలా ఇట్లా కొబ్బరి దాన్ని ఏమంటారు కొబ్బరి ఉంటే ఇదిొక టైప్ గా ఉన్నది ఇట్లా నారల నారలు ఇట్లా కొమ్మలు కొమ్మలు ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఇట్లా కుమ్మలు వచ్చేసినాయి కదా
ఆ
మధ్యలో ఈ డ్రాగన్ ఫ్రూ డ్రాగన్ ఫ్రూట్ వస్తుదేమో ఇంకా మీరు ఇంకా ఇంకా ప స్టేజ లో ఉ అంటే ఇంకా అది టై పడుతుదేమో రావ
ఆ అవునండి నాది అవగాడోనండి అవగడ ఫ్రూట్ నాది
ఆహా
ఆ అయితే ఇంకా ఏంటంటే ఖర్జూర కూడా ఆ ఖర్జూర కూడా అండి ర ఉంటది కదా అది కూడా ఒక ఫీట్ అంతా అయిందండి ఆ మేమే పెట్టామండి నార్మల్ గా సీడ్స్ పెట్టినా అవుతుందా కాదా అని వచ్చింది చెట్
ఓ మంచిగా బాగుంటది అంటే కింద మీకు ప్లేస్ ఉంటందా మంచిగా
ఆ ఉంటదండి కొంచెం ముందు ఉందండి మాకు ప్లేసు మళ్ళీ పైగా మేము ఆ అక్కడ పెట్టేసుకున్నాం మళ్ళీ పూల చెట్లు కూడా చాలా రకాలుగా కలర్ కలర్ రోసెస్ చెట్లు కూడా ఉన్నాయంండి మాకు మళ్ళీ మందారం చెట్లు మల్లెపూలు ఇవన్నీ మేము దేవుడికి రోజు పూజలు ఇవే వాడుకుంటాం
ఓ చాలా మంచి మంచిగా అనిపిస్తుంది కదా అంటే అలా మలం చెట్టు మనం పెట్టిన చెట్లలో త మీ తీసుకొని వాడుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుది
అదే
అసలు ఈ వర్షాకాలంలో కూడా ఇప్పుడు అంత పొలాల దగ్గర దగ్గర కూడా మనము బస్సు లో వెళ్తుంటే చుట్టూ మంచిగా పచ్చగా ఉంటాయి చాలా మంచి అనిపిస్తుది అయితే వరి పొలాలు గాని ఇటు పత్తి పంటలు గాని ఆ తర్వాత ఇంకా అసలు ఆ చెట్ల వల్ల ఆ చెట్ గాలి చాలా మంచిగా ఉంటది
అవును చాలా మంచిదండి చెట్లు అనేటివి మనకు చాలా అవసరం కదండి అదే అందుతుంది కాబట్టి మనం ఎట్లనా చెట్లు
పెంచుకోవాలి పెంచకు ఇప్పుడు అంతటా తెలియని వాళ్ళు నరికి వేస్తున్నారు అలాంటిది మనం కూడా చూసిన అప్పుడు వాళ్ళని ఖండించి అలా చేయ్యకుండా వాళ్ళని ఆపాలి
అవునవునండి ఆపాలికి
ఆ చెట్లను పెంచడం వల్ల చాలా మళ్ళీ ఇంట్లోనే మనం మనకు చాలా ప్లేస్ ఉంటే మంచిగా కూరగాయలు పండించుకోవచ్చు తర్వాత ఇంకా పూల మొక్క మక్కలు పెట్టుకని కూడా పూ్లు ఇంట్లో పెట్టుకోవచ్చు పూజలుగా వాడుకోవచ్చు మనం ఇంకెక్కువ పండితే అమ్ముకోవచ్చు
అమ్ముకోవచ్చు మాకు అండి మాకు ఇంటి ఇంటి వెనక ప్లేస్ ఉందండి మేమువ్వు చెట్లు వేసుకుంటాంమండి కూరగాయల చెట్లు ఇప్పుడు టమాటలు పచ్చిపిరపకాయలు ఆ ఇవన్నీ వేసుకుంటామండి తోటకూర పాలకూర బెండకాయలు అలచింతకాయలు ఇవన్నీ కాస్తున్నాయిడి మాకు కూరగాయలు మా మా తోటలోనివే
అట్లా మంచిగా ఉంటదండి ఎప్పటికప్పుడు మందులేని పంటలు అదే బయట కొనుక్కుంటే మందుల తోటి వచ్చే కూరగాయలు ఉం మనం ఇంట్లో అయితే మందులు కొట్టకుండా స్వచ్ఛమైన కూరగాయలు అప్పటికప్పటికి అట్లా అందితే కూడా కర్రీస్ చాలా మంచి
రుచిగా ఉంటాయి అవునండి అవునండి అదే కరివేపాకు చెట్టు గాని పుదీనా చెట్టు కాగాని మా ఇంట్లోఉన్నాయండి మేము అప్పడ కప్పుడే తెంపుకొని మేము వేసుకుంటాం అన్నట్టు
ఓ మీరు మంచిగా హెల్దీ ఫుడ్ హెల్దీగా ఉండే వంటలు మంచిగా కూరగాయల ఫుడ్ తీసుకుంటారు
అవునవునండి పండ్ల చెట్లు కూడా ఉన్నాయండి మా నాకు తెలిసి మా పక్షులు కూడా తింటున్నాయి ఇప్పుడు పాపం పక్షులకి మనం ఎక్కడ నుంచి పెడ తస్తామండి మనం కాచినయే కదా వాళ్ళు కూడా తింటయి ఆ అలాగా
పక్షులను పెంచుకుంటరా అండి మీరు
పక్షులు ఏం లేదండి పెంచుకోమండి కాకపోతే మా ఇంట్లో మాకు చెట్లు ఉన్నాయి కదాండి అంతలో చాలా గూడు పెట్టుకున్నాయి అవి ఆ గూడు పెట్టు పెట్టుకుంటున్నాయి ఇప్పుడు జామ చెట్లు అయినా మామిడికాయలు అయినా కొన్ని అవి కూడా తింటున్నాయి మాతో పాటు
ఉమ్ చ అంటే
ఇచ్చిన వాళ్ళం అవుత అదే కద అండి మనం ఇప్పుడు పళ్ళ చెట్లు పెడత ఐతే వాటి వాటికి కూడా ఆహారం అవుతాయి మనం తిననికి మనకు కూడా అవుతాయి కదా ఏదో విధంగా వాటికి కూడా మనం సహాయం చేస్తున్నాం
ఉమ్ అసలు అట్లా గే మంచిగా ఇంట్లో వంట ఇంట్లో పెంచుకొని చేసుకున్నయి అన్నీ ఆ తాజా తాజాగా తింటే చాలా మంచిగా అనిపిస్తది
అవునవునండి మేము ఏవి కూడా ఇప్పుడు మాకు పాలు పెరుగు నెయ్యి అయినా కూడా మా ఇ ఇంట్లో వేనండి మేము బయటి నుంచి ఏం తీసుకోమండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు కందిపప్పు పె పెసరపప్పు అవి కూడా ఉంటాయి కదండి చిక్కుడుపప్పు అమ్ అవి కూడా ఇవి కూడా మేము వేసుకుంటామండి మా చేన్ లలో ఆ ఒక ఆ ఉందండి మాకుంది ఆ పత్తి చేను పత్తి చేన్ చేస కుంటాం మేము మళ్ళీ ఈ వరి బియ్యము ఈ పప్పులన్నీ మాకు మాకే సరే మా సంవత్సరానికి సరిపడ మాకు అన్ని కాస్తూ ఉంటాయి
ఓ మంచిగా అంటే మీ ఇంట్లోనే దాదాపుగా అన్ని పండించుకున్నాయి మీయి మీరే మంచిగా వాడు తక్కువ కోనుకుంటారు మీరు
ఆ తక్కువనండి ఇక మాకు చాలా బ బయట అంటే బయట దండిగా ఎవయినా
బయట చూడండి మనం ఇంట్లో ఆ మనం ఇంట్లో చేసుకున్న కందిపప్పు చాలా టేస్టీగా ఉంటది అదే బయట కోన్న కందిపప్పు అసలు చాలా తేడా ఉంటది అందుకనే మనం మనయి మనం పండించుకొని తినడమే చాలా మంచిది
అవును అదే కదా అండి మన మనం చెమల మందు ఇయన్ని కెమికల్స్ యూజ్ చేయకుండా మన మేమో మనం తింటాం కాబట్టి మనకు కోంచెం ఎక్కువ శ్రద్ధగా దాన్ని పండించుకుంటాం కదా అండి కానీ బయట ఎందుకు వాళ్ళకి ఎందుకు అట్లా ఉంటదండి కెమికల్స్ వేసి ఫాస్ట్ ఫాస్ట్ గా పండబెట్టి అట్లా ఉంటది వాళ్ళకి ఉమ్
ఇంకా మీరు ఇంకే అట్లా మంచి మంచి మీరు చేస్తున్నారు ఇంకా వేరే వాళ్ళకి కూడా ప్రోత్సహి హించాలి అలా చేయ్యమని
అవునవునండి చె చెప్తామండి మా అమ్మ సైడ్ చాలా మంది ఇలానే ఉన్నారండి
ఉమ్ అందరి ఎవరి వాళ్ళు పండించుకుంటే ఎవరి వాళ్ళు వంచ్ పండించ్కోన్ తింటే అట్లా మంచిది అంటే ఇప్పుడు ఇయప్ బయట కొనుక్కున్న వాటి కంటే మనం సొంతంగా తయారు చేసుకున్నే తింటనే మంచిది
మంచిద్ అవునండి
ఉమ్ ఇంకా ఇంకేం పెంచుకుంటారండి ఊర్లో మం చేస్తా అన్ని పోలం నుంచి ఒచ్చినాయన్ని తీసుకుంటారు
ఆ ఇంకా అంటే ఇవ్వేనంద్ చేనగలండ్ చేనగలు కూడా పెంచుకుంటాం ఇంకా ఆహ్ ఆ ఆ ఆ గుడలో చెన్గలవి పచ్చిగా ఉన్నపుడ్ చాలా టేస్ట్గా ఉంటాయండి
అవును అవి మంచిగా మొలకలు మొలకలు చేసుకొని తినవచ్చు ఉ ఉడక పెట్టుకొని తినవచ్చు అవి చా అందులో కూడా ప్రోటీన్ చేక్
ఒ అదే కదండి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మేము కూడా వారానికి ఒక్కసారి అయినా అట్లటీ ఒకటి రెండా రెండు సార్లు స్నాక్స్ గానో లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానో చేసుకుంటామండి గుడాలు
ఉమ్
ఉమ్ మంచిది కదండి హెల్త్ కిట్లాంటివే
అవునవును చాలా మంచి చాలా మంచి విషయాలు చెప్ చెప్పారండి మ మనం కూడా ఇతరులకి అలాంటివి చెప్తూ ఉండాలి ప్లేసు చెట్లను కూడా పెంచమని చెప్పాలి మన చుట్టూ ఉండే వాతావరణం కుడ చెట్ల వలన వచ్చే గాలి ద్వార ఎంత అసలా ఆక్సిజన్ దొరకగా ఎంత తమంది చనిపోతున్నారో
అవునవునండి మళ్ళీ చెట్లున్న చోటే చల్లగా గు ఉంటంది వర్ష షాల్ కూడేక్కువ అదే అట్లాంటి చోటుల్నే కురుస్తాయి
అసలందరు ఇట్ల చెట్లు నరకేయడం వల్లనే ఇంత ఎండలు ఉంట్ టన్నాయో ఏమో అసలు ఉమ్ ఉమ్
అ మళ్ళీ చేపలు కూడనండి మాక్ పక్కనే వాగుందండి చేపలు కుడా ఇప్పుడు నీళ్ళు వర్షగా ఎండాకాలం కదండి నీళ్ళు చాలా ఎక్కుతున్నాయి కదా చాలా చేపలుస్తున్నాయండి చాలా ఫ్రెష్ ఫ్రెష్ చేపలు అప్పుడే వల్ ఆ అ ఆ అప్పుడే పడుతున్నారు తీస్కోనోస్తున్ర్ ఒక్కొక్కటి అయితే చెప్పాలంటే ప్రాణంతోనే ఉంటున్నాయి అవి
అయితే ఇప్పుడు ఊర్లలో ఊర్లలో మీకు అంత ప్రెష్గా దొరుకుతంది కదా మేడం చాపలు ఇక్కడ మాత్రము వాళ్ళు అవ్ ఇక్కడ సిటీలో అమ్మేటి మాత్రం అస్సలు తినకూడదు
అవునవును అంతైస్ లో వేట్టి ఉన్స్తర్ కదండి
ఉమ్
అవును
అవును ఆ ఇక్కడ కేమి దాన్ని ఏమంటరు గ్యాస్ వేట్టి కరెంట్ ట్టు వేట్టి అవి ప్రత్ ఒ ఒక్క రోజు బ్రతక ఒక రోజు బ్రతుకుంటాయిగ మామలుగా అయిత్ తే అవి రెండు మూడు రోజులు బ్రతికేటట్టుగా చేస్తున్నారు అట్లా బిజినెసు
ఆ అవునవును
ఉమ్ అందుకనే మనం ఫ్రెష్గా ఊర్లలో మన కళ్ళ ముందు వట్టి తీసుకున్నవి తినడం మంచిది అవునవునండి ఉమ్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ
ఆ ధన్యవాదాలాండి ఆ తౌ క్యాండి బై అండి